హలో
హలో నమస్తే మేడం గారు ఏం చేస్త త్తన్నారున్నారు
ఏం చేయట్లేదండి ఊరికే కూర్చునే ఉండం
ఏం చేశారంండివాళ
తిన్నామండి
ఆహా అదే మేం చేసారు అ అట్లు ఏం చేసారు టిఫిన్
టిఫన్ ఆ దోశలు దోశలు
ఆహ మినప దోశలా అ లేకా పో తే
మినపు దోసలే మినపు దోసలేనేలాండి
ఆహ
మీరేం చేసారంండి
పప్పుదోసలు వేసిందండి అంటే డబల్ ఎగ్ వేసిందిస నజ తార మీరు
తింటామండి
హు మ్ మధ్యాహ్నం ఏం చేశారండి
మధ్యాహ్నం పప్పు చారు
ఇంకా ఉప్పుచారు ఒకటేనా
ఫ్రై చికెన్ ఫ్రై
హూ హూ చికెన్ ఫ్రై బాగుంటుదిగా టేస్ట్ తే రెండు కలిపి తింటే చుట్టలు ఎవరన్నా వచ్చా కాైవాళ్ళ
ఆ వచ్చారండి మా బావ గారు వచ్చారు
ఇంకా
మా అబ్బాయి వచ్చారు
ఆ బాబా గారు ఎక్కడంటారు ఆయన ఏషాపుారుందండి
ఉ మ్
ఇంకేంటండి
ఇంే ఉ తరుష్టప్ప తిన్నామండి ఆ అదే ఆ అదే కూరండి
మీరు రకకాల వంటకాలు మ ఇదే నడి సాంబార్ చసరి పడలా మీరు రకరకాల వంటకాలు చేస్తార నేను విన్నాను ఏమన్నా వంటకం గురించి చెప్పరు ఇవాళ
ఏమంట గురి గురించి చెప్పమంటారు
హ క్యా హల్ వగర ఇంచి తర
ఆ చెప్ానండి
చెప్పండికుండి బా తరిగి బాగా రుచిగా వండుకోవాలి
అ
రరుచి కాణ రరుచి కాంట అ ఎలాగండి
మనం చేసేదాన్ని బట్టి రుచి వస్తుంది
క్యారెట్ అల తురుకుకున్న తర్వాత ఏం చెయ్యాలి
బాగా నెయ్యిలు బాగా మగ్గించాలి బాగా ఉడికనిచ్చి నెయ్యి పాలు పోసి జీడి పపువై కిస్మిస్లు బాదం పప్పులు అవన్నీ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి నెయ్యి బాగా వేయాలి
ఎంతనే్య పట్టిద్దండి దాంట్లో
పట్టిద్ది ఒక చిన్న కప్పు తోటి చిన్న కప్పు నెయ్యి పట్టి దిది
ఉహూ
ఆహ్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు అన్ని వేసుకో ఓచ్చు బాగుంటది ఎప్పుడు రుచి వేడి వేడిగానేకంటే ఈ పూట చేసుకొని తెల్లారి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే బాగుంటది ఇంకా.
దాంట్లో పంచదారేస్తారా బెల్లమా ఆ
రెండూ వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి
ఇప్పుడు తీపితినలేని వాళ్ళను మళ్లీ ఎప్పుడొ ఏం చేయాలి లం ఆ అట్లానే
కొద్దిగా వేసుకోవాలా బెల్లం కొంచెం వేసుకోవాలి
అది ఈమె లేపోతే బా అవ్వదంటార అసలు పంచదార బెల్లం
మరి క్యారెట్ హల్వా అన్నాక తీపి ఉండాలి కదండీ
ఉహూ నస మేం లేకపోతే బాగోదంటారా అయితే ఉమ్ ఇంకా బీట్రూట్ హల్వా ఏమన్నా చ్చ మీకు
అది రాదండి నేను ఎప్పుడు చేయలేదు
ఉమ్ పాయసం చేస్తార అనుకోన్ ప లేదా పండగలగి ఒకసారి దాని గురించి కూడా చెప్ చెర
చేస్తాను సేమ్య పాయసం చేస్తాను సగ్గుబియ్యం పాయసం చేస్తాను
ఉమ్
పాలు బాగా కాగనిచ్చి సేమయాలు, పాలు కాగనిచ్చి
లీటర్ పాలు లీటర్ పాలన్
కప్పు సేమియాలు
ఆ
పెద్ద కప్పు సేమియాలు లీటర్ పాలు లీటర్ పాలు బాగా కాగనిచ్చుకోవాలి ఒక పొయ్ మీద ఇంకో పొయ్యి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి పోసి సేమియా లుు బాగా ఫ్రయ్ చేసుకోవాలి
అంటే మాడిపోయేదాకానా లేకపోతే మాములుగా
గోధుమ రంగులో రావాలి బాగా ఏగనివ్వాలి
ఆ
అప్పుడు ఆ పాలు కాగిన తర్వాత అ ఈ సల్లారిన తర్వాత దాని పాలల్లో పోయ్యాల సేమయాలు పాలల్లో యేసేయాల అదే ప్యాన్ లో కొంచెం నెయ్యి పోసి జీడిపప్పు కిస్మిసు పిస్తాపప్పు బాగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి
డ్రై ఫ్రూట్స్ అన్నిీ వేసుకోి దాంట్లో కూడా ఈ జీడిపప్పు కాకుండా గుమ్మడిీగా పుచ్చకాయ గింజరా
అవి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం
గుమ్మడి గిజలు అయితే బాగుండేది
ఆ వేసుకోవచ్చు వేసుకోవచ్చు మా బాబుకి అవి సేమ్యాల్ పాయసం అంటే చాలా ఇష్టం అదే చేస్తాం ఎక్కువ ఇంట్లో హ అదే పాలల్లోే యేస్ బాగా ఉడికిన తర్వాత సేమ్యలు ఇక ఆ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మొత్తం దాంట్లో వేసి కొద్దిగా కలిసి కలిపి బెల్లం కొంచెం వేసుకొని బెల్లం వేసుకోవాలి పంచదార కూడా వేసుకోవాలి రెండు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మనకి ఇష్టం
ఏదదేసినా గాని బాగుంటది తన్ అదయితే అది పంచదార బెల్లం కాకుండా ఇంకా యేమైనా వాడొచ్చా తీపిదాని అకి
ఇంకేముంటుంది తీపికి అవి ఏముంటాయో నాకయితే తెలీదు ఈ రెండే వాడతాం మేము ఎక్కువ
అ ఆర్గానిక్ బెల్లం మంచిదే అంటారా
ఆ పడతాం మేము అ
ఆర్గాని నుంచించి అంత అయితే తర్వాత అలా మరి పో మొత్తం వేసేసిన తర్వాత దీని చేయటమేనా
ఇక మనం ఏడి వేడి మీదగా తినొచ్చు ఏడి మీద తినొచ్చు చల్లారిన తర్వాత తినొచ్చు ఎట్లయినా తినచ్చు బాగుంటది రుచిగా ఉట్టి పాలలు ఉడుకుతాయి కాబట్టి సేమ్యాలు సూపర్గా ఉంటది
సేమయా పాయేస అయితే బాగా ఉచ్చి దండి ఎంట రీతే
ఆ
సేమయా పయసము కే రేపు ముకేమైన వంటకం గురించి చెప్తారాం నాకా
ఏంటండి గ
గారెలు
మినప్పకు బాగా మొత్తం నానపెట్టి ఏ అయినా వేసుకోవచ్చు ఏ అయినా పొట్టు పొట్టుపప్పు అయితే ఇంకా రుచి ఎక్కువ బలం
పుట్టిపప్పు మంచిదం అయితే గొల్ల మీద
అవును హ
నవరాత్రి అని పెట్టుకోవాల అయితే ఎంత తీసుకోమంటారు ఇప్పుడు పప్పుల అయితే మనుషుల్ని బట్టి ఎన్నిక ఎంత తింటారు వేసుకోవాలి అంచనా మినపప్పు ఒకటేనాండి అ ఉల్లిపాయ